హలో హలో ఆ
ఆ హలో అన్నా ఏం చేస్తున్నరు
అ ఆ
ఏం పని చేస్తున్నరు
నేను డ్రైవింగ్ చేస్తున్న
అవునా అందేన్కి వెళ్ళిన్రు
నేను పర్సనల్ వర్క్ కోసం
పర్సనల్ వర్క్ అంటే ఏదైనా అంటే కిరాయి వెళ్లిందా ఏం పని
ఆ
ఎక్కడున్నారు ఇప్పుడు హలో
హలో
చూడం నా
ఆ
ఇప్పుడు ఎక్కడున్నరు ఎప్పుడొస్తున్న రింటికాడ రేప్ పనేంటిది ఏం వరకు
కే సముద్రంలో ఉన్నా వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ వన్ అర్ వన్ అవర్ అయితది
హుమ్ మీకు కిరాయి బాగానే వస్తుంది అనుకుంటాగా అన్న
ఏదో కొంచం కొంచం
మరి ఆ కొంచం కొంచం నుండే మరి ఎక్కువయ్యేది
ఏదో దేవుడు దయ
ఇంకేం మరన్నా రేపు మీరు అంచు తొల్లడానికి రమ్మన్నరు కదా ఆ వస్తా అన్నాడు అనిలు
అమ్మ వాడి దయ
దయా అనేది ఏముంటది ఇగ మీరు పిలిచిండ్రు వస్తా అన్నడు
ఉమ్ హు
హు
ఓకే ఓకే
ఎందుకు నవ్వుతున్నరు జెప్పు
జోకులాగు మన
అరేరేరేరేే నేను మళ్ళా ఫోన్ చేస్తాగు
సరే
ఇ